అ
హలో అవునరా వంటగదిలో పనులు పూర్తి చేసి ఇప్పుడే అరుగు మీద కూర్చున్న చెప్పు ఏంటి విశేషాలు
ఇద్దరం చదువు పూర్తి చేసి ఇంట్లో ఉంటున్నాం కదా మనమిద్దరం ఎంత మంచి స్నేహితులమైన అసలు నీకు నచ్చే విషయాలు నచ్చిన విషయాలు ఏంటో పూర్తిగా ఎప్పుడు మాట్లాడుకోలేదు అనిపించింది అ
అవునా చాల మంచి టాపిక్ ఎంచుకున్నావు సరే మొదటి న ఇష్టాల గురించే చెప్తాను నాకు పల్లెటూరి ప్రశాంత్త అంటడి చాల ఇష్టం ర ఉదయాన్నే పక్షుల రావాలి వింటూ నిద్రలేవడం పొలాల గట్ల వెంబడి చల్లటి గాలిలో నడవడం నాకు చాల ఇష్టమైన పనులు
అబ్బా నాకు చాలా ఇష్టం రాది ఆ చల్లటి వాతావరణం మనసుకి ఎంతో హాయినిస్తుంది మరి నీకు అసలు నచ్చని విషయం ఏంటి
నాకు నచ్చనిదా పట్టణాల్లో ఉండే ఆ ట్రాఫిక్ రోడ్ గొడవలు, రద్దీ, పొగ, కాలుష్యం అంటే నాకు అస్సల్ నచ్చదురా ఒకసారి మా చుట్టూ మా చుట్టాల ఇంటికి సిటీకి వెళ్తే ఆ సౌండ్స్ భరించలేక రెండు రోజుల్లోనే తిరిగి వచ్చేసా
నిజమే రా సిటీ లైఫ్ చాలా ఊరుకులు పరుగుల జీవితం నా విషయానికి వస్త అంటే నాకు సాంప్రదాయ వంటలు వండడం, కొత్త రుచులు నేర్చుకోవడం చాలా ఇష్టం ముఖ్యంగా రాగి ముద్ద, నాటుకోడు పులుసు లేదా మా అమ్మ చేసే ఆవకాయ పచ్చులు అంటే నాకు చాలా ప్రాణం
ఆ వింటుంటే నోరు ఊరుతుందిరా మరి నీకు తినే విషయాల్లో నచ్చనివి ఏమైనా ఉన్నాయా
ఈ మధ్య కాలంలో వెలుతేంతా ఇష్టంగానే తినే ఆ పిజ్జాలు బర్గర్లు నూడిల్స్ అ జంక్ ఫుడ్స్ నాక్ అస్సల్ నచ్చవురా వాటి వల్ల ఆరోగ్యం పాడవడమే తప్ప ఎలాంటి ఉపయోగం లేదు మన పళ్ళు కి స్వచ్ఛమైన ఆహారమే ఎంతో మేలు అని నాకు అనిపిస్తుంది
చాలా కరెక్ట్గా చెప్పావురా ఇక బట్టల విషయానికి వస్తే నాకు సాధారణ కాటన్ డ్రెస్లు లంగా ఓణీలు వేసుకోవడమే ఇష్టం అవి చాలా కంఫర్టబుల్ గా పద్ధతిగా ఉంటాయి కానీ ఈ మోడ్రన్ వెస్ట్రన్ బట్టలు వేసుకోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదురా మన సంస్కృతికి అవేమి బాగోవు అనిపిస్తుంది
అవున్రా నాకు కూడా సాంప్రదాయ దుస్ దుస్తులు అంటేనే ఇష్టం పెళ్లి కాక ముందే మనకి ఇలాంటి విషయాల్లో ఒకలాంటి ఆలోచనలు ఉండడం చాలా మంచిదైంది మరి మనుషుల ప్రవర్తనలో నీకు నచ్చేవి నచ్చనివి ఏంటో చెప్పు
నాకు ఎంత కష్టం వచ్చినా నవ్వుతూ ఎదుర్కొనే అమాయకమైన నమ్మకమైన పల్లెటూరు మనుషులు అంటే చాలా ఇష్టం. కానీ ఎదురుగా ఒకటి మాట్లాడి వెనుక ఇంకొటి మాట్లాడే కపట బుద్ధి ఉన్నవాళ్ళు అబద్ధాలు చెప్పేవాళ్ళు అంటే నాకు నాకు అసలు నచ్చదు
నిజం రా మనుషుల మధ్య నమ్మకం అయితే చాలా మం ముఖ్యం నాకైతే ఖాళీ సమయంలో మంచి పుస్తకాలు చదవడం మొక్కలు నాటడం అంటే చాలా ఇష్టం మా ఇంటి ముందు ఒక చిన్న నర్సరీ లాగా చేసి రంగురంగులు పూల మొక్కలు పెంచుతున్నాను ఈ మధ్య కానీ ఆ మొక్కలు ఎవరైనా అనవసరంగా తుంచేస్తే నాకు చాలా కోపం వచ్చేస్తుంది అందుకు నాకు అసలు నచ్చని పని అది
అవునా నీకు మొక్కలంటే అంత ఇష్టమా చాలా మంచి అలవాటురా మన ఇద్దరి ఇష్టాలు అయిష్టాలు దాదాపు ఒకేలా ఉన్నాయి ఇప్పుడే అర్థమయితుంది అందుకే మన స్నేహం ఇంత స్ట్రాంగ్ గా ఉంది
అవున్రా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది సరే మా అమ్మాయి ఇప్పుడే వంటింట్లో నుంచి పిలుస్తుంది ఏదో పని ఉన్నట్లుందంటుంది
అరే ఒక్క విషయం ఫోన్ పెట్టకు నువ్వు మొక్కల గురించి చెప్పేసరికి నా మనసులో ఒక పాత విషయం గుర్తొచ్చిందిరా నీకు గులాబీ మొక్కలు అంటే చాలా ఇష్టం కదా మా ఇంటి వెనుక ఒక కొత్త రకం నాటు గులాబీ మొక్క వేసాను దానికి ఇప్పుడే మగ్గలు వస్తున్నాయి
అవునా నిజంగానా నా నాకు నాటు గులాబీల సువాసన అంటే చాలా ఇష్టం ఈ హైబ్రిడ్ మొక్కలకి అసలు వాసనే ఉండదు కేవలం చూడడానికి మాత్రమే బాగుంటాయ్ నాటు వస్తువుల్లో ఉండే స్వచ్ఛతే లేరు
కరెక్ట్గా చెప్పావురా నాకు అదే నచ్చుతుంది ఈ మధ్యకాలంలో అంతా డూప్లికేట్ అయిపోయింది బట్టల దగ్గర నుండి తినే తిండి వరకు అంతా రసాయనాలే అందుకే నాకు ఈ మధ్య కాలంలో వచ్చే కొత్త వస్తువుల కంటే పాత వస్ పల పద్ధతిలే ఎక్కువ నచ్చుతున్న
నిజమే అన్నట్లు నీకు సినిమాలు చూడటం ఇష్టమేనా నాకైతే పాతకాలపు కుటుంబ కథ చి చిత్రరాలు మంచి పల్లెటూరు నేపథ్యంలో ఉంచే సినిమాలు చూడడం అంటే చాలా ఇష్టం కానీ ఈ మధ్య వస్తున్న విపరీతమైన ఫైటింగ్లు అరుపులున్న సినిమాలు అసలు న నచ్చట్లేదు ఏంటో థియేటర్లకు వెళ్తే తలకాయ నొప్పి అయిపోతుంది
అబ్బా నా మనసులో మాటే చెప్పావురా నా కూడా ఆ గొడవలుండే సినిమాలు అసలు నచ్చు మనసుకు ప్రశాంతతనిచ్చే పాత పాటలు వినడం నాకు చాలా ఇష్టం మధ్యాహ్నం పూట ఇల్లంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు రేడియో లో లేదా ఫోన్లో పాత పాటలు ఘంటసాల గారి పాటలు సుశీల గారి పాటలు వింటుంటే వచ్చే ఆహా ఏవ ఎ
అవున్రా ఆ పాటల్లోని సాహిత్యం ఎంత ఎంత బాగుంటుందో ఇప్పుడు వచ్చే పాటల్లో కేవలం సౌండ్ తప్ప ముక్క అర్ధం కాదు సరేగాని నీ ప్రయాణాలు చేయడం ఇష్టమేనా అంటే వేరే ఊర్లకి చుట్టాల ఇంటికి వెళ్ళడం నచ్చుతుందా
నాకు ప్రకృతి అందలో ఉన్న ఉన్న చోటు తిరగడం అంటే చాలా ఇష్టంగా అంటే కొండలు జలపాతాలు పచ్చిన అడగులు పన్న ప్రాంతాలు చూడ్డం ఇష్టం కానీ ఇందాక చెప్పినట్లు పెద్ద పెద్ద నగరాలు షాపింగ్ మాల్ తిరగడం నాకు లు నచ్చని కానీ అక్కడంతా కృత్రిమంగా ఉంటుంది
మాగ్గూడా అలాగే ఉంటదిరా టౌన్ కి వెళ్తే ఎప్పుడెప్పుడు మన ఊరికి తిరిగి వచ్చేద్దామా అనిపిస్తుంది మనం ఊరి చెరువు గట్టు మీద సాయంత్రం పూట కూర్చొని సూర్యాస్తమయం చూటం ఎంత ఇష్టమో నాకు ఆకాశం రంగులు మారుతుంటే చూడటానికి రెండు కళయితే సరిపో
నిజంరా ఆ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది పెళ్లి కాకముందే మనద్దరం ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో ఉన్న సంతోషాన్ని కుంట చాలా మంచి అలవాటు కదా కొ కొందరు ఎప్పుడు ఏదో లేదని బాధపడుతూ ఉంటారు అది నాకు అస్సలు నచ్చని ప్రవర్తన ఉన్న దాంతో తృప్తిగా ఉండడమే నాకు ఇష్టం
చాలా గొప్పగా చెప్పేరా ఎదుటి వాళ్ళలలో మనల్ని మనం పోల్చుకోవడం నాకు కూడా అస్సలు నచ్చదు అది ఎవరి జీతం వాళ్ళది సరే అయితే నువ్వు చెప్పిన నాటు గులాబీ మొక్క నుండి ఒక చిన్న కొమ్మ నా కోసం దాచి పెట్టు నేను రేపు సాయంత్రం మీ ఇంటి వైపు వచ్చి తీసుకుంటా మరి
ఖచ్చితంగా దా దాచిపడతానుగా నువ్వు వచ్చేటప్పుడు నీ అమ్మ చేసిన ఆవకాయ పచ్చడి కొంచెం తీసుకురావా నాకు ఆ రుచి అంటే చాలా ఇష్టం
అరే నా మాట నీకు వినబడుతుందా నేను ఇప్పుడే ఫోన్ పెట్టొద్దాం అనుకుంటున్నా కానీ నాకు ఒక ముఖ్య విషయం గుర్తొచ్చింది మన ఇష్టాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా నీ మనసుల్లో మనుషుల్లో ఏ అలవాటు ఉంటే అస్సలు నచ్చదో చెప్పలేదు చూడు
అబ్బా అవున్రా నేను ఆ విషయే మర్చిపోయా నాకు మనుషుల్లో అస్సలు నచ్చని అలవాటు ఏంటంటే కొందరు ఉంటారు కదా ఎప్పుడు ఇతరుల గురించి లేనిపోని ముచ్చట్లు చెప్తూ ఎదుటి వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆర పడుతుంటారు ఆ గాసిప్స్ మాట్లాడే వాళ్ళంటే నాకు అసలు నచ్చదురా
నిజంరా మన ఊర్లో సాయంత్రం అయితే చాలు కొంతమంది అరుగుల మీద కూర్చొని ఇదే పని చేేస్తారు ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి చర్చించడం నాకు కూడా చాలా చిరాకు తెప్పిస్తుంది అది అందుకే నేను అలాంటి వాళ్ళకి ఎక్ ఏక్కడైనా కనిపిస్తే అక్కడ నుండి మెల్లగా తప్ తప్పుకుంటాను
చాలా మంచి పని చేస్తున్నావురు మరి నీకు మనుషులు ఎలాంటిగానో ఉంటే బాగా నచ్చుతుంది
నాకు ఎంత సంపాదన ఉన్నా ఎంత పెద్ద చదువు చదివినా కూడా అందరితో కలిసిపోతూ అహంకారం లేకుండా నడుచుకునే నమ్రత ఉన్న వాళ్ళంటే చాలా గౌరవం నాకు మనకు ఏదైనా తెలియకపోతే నవి పారేయ్యకుండా ప్రేమ గా నేర్పించే మనస్తత్వం ఉన్న వాళ్ళు అంటే నాకు ఇంకా బాగా నచ్చుతారు వాళ్ళు
వండర్ఫుల్ ర నిజంగా అలాంటి వాళు చాలా అరుదుగా ఉంటారు అన్నట్లు నీకు చదువుకునే విషయాలు ఎలాంటి పుస్తకాలు చదవడం ఇష్టం కథల పుస్తకాాల లేక మరి ఏదైనానా
నాకు మరీ పూర్వీకుల చరిత్ర జీవన విధానం గురించి తెలిపే పుస్తకాలు చదవడం చాలా ఇష్ ష్టం అలాగే మన చుట్టూ ఉండే మొక్కలు ప్రకృతి రహస్యాల గురించి తెలుసుకోవడం కూడా నచ్చుతుంది కానీ ఈ మధ్య కాలంలో వచ్చే కొన్ని నవలలో అనవసరమైన డ్రామాలు అబద్ధాలు ఎక్కువగా ఉంటాయి అలాంటివి చవడం నాకు అస్సలు నచ్చట్లేదు నచ్చదు కూడా
అవున్రా నాకు అంతే మనసుకుప్ మనకు ఉపయోగపడే సమాచారం ఇచ్చే పుస్తకాలే చదవాలి పెళ్లిి కాకముందే మన ఇద్దరికి ఇలాంటి విషయాలపై ఒక స్పష్టత అవగాహన ఉండడం చాలా మంచి విషయంగా అనిపిస్తుంది దీనివల్ల భవిష్యత్తులో మనం ఎలాంటి నిర్ణయాలన్నా చాలా మెచ్యూర్ గా తీసుకోగలంరా
నిజం రా మన ఆలోచనలు మన ఇష్ ఇష్ట ఇష్టాలే మన వ్యక్తిత్వాన్ని మారుస్తాయి సరే అయితే రేపు నువ్వు మా ఇంటి మా ఇంటికి వచ్చేటప్పుడు ఆ గులాబీ కొమ్మతో పాటు నీ దగ్గర ఉన్న ఏదైనా ఒక మంచి పుస్తకం కూడా తీసుకురావా ఇద్దరం మార్చుకొని చదువుకుందాం
తప్పకుండా తెస్తాను నా దగ్గర ఒక మంచి ప్రకృతికి సంబంధించిన పుస్తకం ఉంది అది నీకు ఖచ్చితంగా నచ్చుతుంది రేపు సాయంత్రం కలుద్దాం
అరే ఒక నిమిషం రా అసలు మన ఇష్ట ఇష్టాల గురించి ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా పండుగల విషంలో నీకేమైనా పండుగ అంటే ఇష్టమ చెప్పలేదు మరి
అబ్బా పండుగలు అంటే నాక్ సంక్రాంతి అంటేనే ప్రాణం రా ఆ రోజుల్లో ఊరంతా ముగ్గులతోనూ హరిదసు తిర్తనలతోన తంగడితే ఆటలతో ఎంత కళకళలాడుతుందో కదా కొత్త బట్టలు వేస్కుని పిండి వంటలు తింటుంటే వచ్చే ఆ ఆనందమే వేరు
అవున్రా సంక్రాంతి వస్తే పల్లెటూరు ఆనందమే మారిపోతుంది. కానీ నాకైతే ఈ మధ్య కాలంలో పండుగల పేరుతో జనాలు చేసే కొన్ని పనులు అస్సలు నచ్చ చ్చడం లేదురా ఉదాహరణకి దీపావళి ఒస్తే చాలు విపరీతమైన శబ్దాలు ఆ వోచ్చే బాంబులు కాలుస్తూ పర్యావరణాన్ని పాడు జేసేస్తున్నారు ఆ పెద్ద పెద్ద శబ్దాలైతే నాకు ఆస్సాల్ నచ్చట్లేదు వాళ్ళు చేసే అల్లరికి అస్సలు ఉండబుద్దే గాదురా ఇంట్లో సరే రా అమ్మ పిలుస్తుంది మళ్ళీ చేస్తా
సరేరా